హలో రంపిస్ంద వాయి
హలో
వాయిస్ వినిపిస్తుందా
వినిపిస్తుంది గట్టిగా మాట్లాడండి
ఇప్పుడు ఓకేనా అండి
మ్మ్
ఏం చేస్తున్నావ్ తిన్నా మీరు తిన్నారా
తినలేదండీ తినాలి ఇంకా ఏం చేస్తున్నారు
కాళీ
మనం ఒక టాపిక్ మీద మాట్లాడదాం స్పోర్ట్స్ అండ్ మెక్ స్పోర్ట్ ర్ట్స్లో మీకు ఏదాంటే చాలా ఇష్టం
నాకు ఖోఖో ఇష్టం అండి గేమ్స్లో అఔట్డోర్ గేమ్స్లో ఇండోర్ గేమ్స్ అంటే క్యారమ్
ఖోఖో అంటే చాలా ఇష్టమా
హమ్ చాలా అంటే కాదు నార్మల్గా ఆడతాను ఇంట్రెస్ట్ ఖోఖో
అది కాకుండా వేరే గేమ్స్ ఏమంటే ఇష్టం
లేదు అంటే ఔట్డోరా ఇండోర్ గేమ్సా
అన్ని అన్నిట్లా చెప్పండి
అన్నిట్లో అంటే నే నేను నార్మల్గా పార్టిసిపేట్ చేసింది ఎక్ కాంపిటీషన్స్ లో ఖోఖోను కబడ్డీ నార్మల్గా ఇంటి దగ్గర మాఅన్నా వాళ్ళతో అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడతా
చాలా మంచి క్వాలిటీసే హ్ ఉన్నాయి మీలో
ఇండోర్ గేమ్స్ అంటే నార్మల్ క్యారం బోర్డ్ ఆడత చెస్ అంటే నాకు ఆట రాదు జస్ట్ వాళ్ళు ఏం పేడతారో నేను అదే పెట్టేస్తా ఉంటా
అందుకే నా కూడా చెస్ అంటే చాలా ఇష్టం
నీ
మీ దగ్గర ఉందా చెస్ బోర్డు ఉందా మికాడ
చెస్ బోర్డ్ ఉంది అండి బట్ నాక్ ఆడ నిక్ రాదు వాళ్ళు ఏ ఏ కాయిన్ అయితే ఏ గురి ఇస్తారో నేను కూడా అదే పెట్టేస్తాఉంట
ఓ సేమ్ టు సేమ్ పెట్టేస్తారు అన్నమాట లాస్ట్కి మీరురోడిపోతారు
బికాజ్ నాకు గేమ్ రాదు కదా అందుకే నేర్చుకోవాలి మీకేం గేమ్స్అంటే ఇష్టం అండి
నాకు బ్యాట్స్మి బ్యాట్మింటన్ చాలా ఇష్టం అసలు అదొక్క గేమే ఇష్టమా ఏ మిగతా గేమ్స్ ఏం ఇష్టముండదు
ఇండోర్ గేమ్స్
హమ్ చస్
ఒకే చెస్ బాగా ఆడతారా
ఓకే చెస్ అంటే మరీ అంత బాగా కాదు మీడియం మరి ప్రో ప్లేయర్ కాదు మరి వీ ప్లేయర్ కాదు మీడియం ప్లేయర్
బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ మీడియం కి కొంచెం హై
ఒకే ఏమైనా ట్రిక్స్ చెప్తారా ఎట్లా ఎట్లా ఆడాలి ఎట్లా డ్రైవ్స్
ఆ ట్రిక్స్ ఆ ఇంత ట్రిక్ ట్రిప్స్ గురించి మాట్లాడదాం ఏ ట్రిప్కి వెళ్ళాలని మీకు చాలా ఉంది
నార్మల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బడ్జెట్ లేదు కాబట్టి ఇంట్లోన ప్రిఫర్ చేస్తున్నా బడ్జెట్ వచ్చినాక ప్లాన్ చేసుకుందామని చూస్తున్నా
అవునా ఏ టైమ్కి వెళ్దాం అనుకుంటారు సమ్మరా వింటారా
సమ్మర్ లోనే అండి ఇక్కడ మనకి టెంపరేచర్ మా ఏరియాలో టెంపరేచర్ హై ఉంటుంది కాబట్టి వేరే ప్లేసెస్కి వెళ్ళి కొంచెం చిలి కావచ్చు
ఎందుకు సమ్మర్ సెలెక్ట్ చేశారు ఇద్దరు ర రెైన సీజన్ అయితే మీకు ఇష్టం లేదా
ఇంక రెైనీ సీజన్ లో వేరే ప్లేస్ కి ట్రావెల్ చేయాలంటే అందరం తడుస్తా ఉంటాం ఆ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కొంచెం రిస్కీ ఉంటుంది సమ్మర్ లోనే అయితే జస్ట్ ఓకే అంత రిస్కీ ఏమి ఉండదు కాకపోతే ఒక ఎండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే హ్యాండిల్ చేసుకోవచ్చు
మరి వింటర్ లో ఎందుకు వద్దు వింటర్ బాగుండదా
వింటర్ ఓకే మన మన ప్లేస్ లో కూడా వింటర్ బాగుంటంది కాబట్టి ఇక్కడనే ఎంజాయ్ చేస్తాం
వావ్
అ మీర ఎన్న ప్లాన్ వసారా
ప్లాన్ అంటూ నానంటే ఏం లేదు వి నాకు తెలిసి వింటర్లో బెస్ట్ స్ీట్లెస్ పళ్ళాలన్నా కూల్గా ఉంటుది వింటర్ కాబట్టి నా వింటర్ బెస్ట్ బయట తిరిగిన కూడా ట్యాన్క్ అమ్మ ప్లస్ డిహైడరేట్గా అమ్మం మరి సమ్మర్లా అంటే చాలా ఎండ కాబట్టి డేంజరస్ తిరగడం కూడా కష్టం ఎండ దెబ్బ దాకుంది కదా అంతే కదా వినబడుతుంది నా వాయిస్ నా గితతుంది ఏమైనా వాడ వస్తులేంది కొంచెం వట్ సాండి
వింటర్ లో కూడా స్కిన్ డ్రై అయిపోయి పగులుతు కదా అండి అంటున్నా
బ్రాజిలిన్ ఉంది కదా
మరి సమ్మర్ లో కూడా సీజన్ లో ట్రిప్ వయ్యాలంటే ఇంకేం సన్ స్క్రీన్ కూడా పెట్టుకోని మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదండి
దాని కాస్ట్ తక్కువ దీని కాస్ట్ ఎక్కువ కదా
ఓకే బడ్జెట్ కాస్ట్ ఫ్రంీ కూడా స్కిన్ కేర్స్ ఉంటాయి కదా
దనువల ఫీస్ కరవచ్చ కదా
ఆ మీరు ఏమైన్నా యూస్్ చేస్తారా అర ఏమన్నా ప్రోడక్ట్స్ ఏమన్నా స్కిన్ కేర్
స్కిన్ కేర్ అట్లాంటి ఏమి ఉండవు సూప్స్ చిన్న చిన్న సూప్స్ యూజ్ చేస్తాారు అమ్మాట
ఎందు తై తెరిాల ఎడి మయమల కుకింగ్ చ నేను అన్ని కుక్ చేస్తాన అండి నాకు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం
న కుకింగ్ అంటే చాలా ఇష్టం
నేను అన్నీ చేస్తా కర్ర సొంత బిర్యానీ చే ఇస్తా మన్న స్వీట్ ఐటమ్స్ కర్రీస్లో నార్మల్గా నేను ఎక్కువ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ బాగాస్తా వెజ్ లో అయితే ఆలుూ కర్రీ బాగా చేస్తా స్వీట్ కొస్తతే గులాబ్ జామ మొ సదుక కియో
ఫ్రూట్ సలాడ్
మీరు ఈజీగా ఒక టెన్ మినిట్స్ లో అయిపోయి చేసి తినేది ఏం చేస్తారు
మ్యాగీ అండి మ్యాగీ చేసుకొని తింటాను
మ్యాగి చాల
నాక్ చానా ఇస్ ష్టమండి బాతింటా ఈ రోజు కూడా దిన్నాను నిన్నదిన్నాన ఈరోజు దిన్నాను
మ్మ్ హు ఈ రోజు తిన్నారు నిన్న కూడా తిన్నారా
వు అండి మీ తింటార మీకొచ్చపుకి లేదండి మొన్న తినలేదు జస్ట్ నిన్నా ఈవినింగ్ ఈ రోజు మోర్నింగ్ దిన్నా
అంటే ఫుడ్ తిన్నార అన్నమాట
ఫుడ్ ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేయలే మా పేరెంట్స్ సో ఇ మ్యాగీ చే అది తొందరగా అయిపోద్ది కదా ఫైవ్ మినిట్స్ లో సో మ్యాగీ చేసు
మరి ఉప్మా తినొచ్చు కదండి ఉప్మా కూడా ఫైవ్ మినిట్స్ లో ఐపోద్ది
ఉప్మా అంత ఇంట్రెస్ట్ లేదన్ నాకి నచ్చదండి ఎక్కువ
ఉప్మా ఇస్ట్ ఇష్టం లేకపోయినా అది నాచురల్ ఫుడ్ కొంచెం బెటర్ దానికంటే
నాకనిగ అమ్మక్ మ్యాగి ఇష్ట మన్నట మ్యాగి తింటా మీకు
వావ్ చాల గుడ్ క్వాలిటీస్ ఉన్నాయండి మీలో
హలో
మీకు కుకింగ్ వచ్చా అండి
ఇంగింగ రాదస్సలే నా కేక్ కుకింగ్ కూడా రాదు టుకూర ఒకటే వచ్చు
అయ్యో ఎందుకు నేర్చుకోలేదు మరి నేర్చుకుంటే అయిపోవు కదా
నేర్పిచే వాళ్ళు ఎవరు లేరు అందుకని సో ఫ్యూచర్ లో ఎట్లాగో యూజ్ లేదని ఉమ్ నేర్చుకోలేదు
మ్మ్
మన కుకింగ్ డీటెయిల్స్ అడగకండి నాకు తెలిదు
ఓకే మీరు మ్యారిడా అండి
నో అన్ మ్యారీడ్
ఓకే ఏం చేస్తుంటారు మీరు స్టడీ అర్ జాబ్
స్టడీ చేస్తుంటాను మీరు
నేను కూడా స్టడీ నే
మ్మ్ హు చదువుకోవాలి చదువుకోవాలి కదండి ఫస్ట్ చదువుకోవడానికి
కే మనం పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అండి మీకు
లేదు పెళ్ళి మీద అస్సలేకి ఇంట్రెస్ట్ లేదు తర్టీ ఇయర్స్ వరకు నాకు మ్యారేజ్ అవసరం లే అనిపిస్తుంది.
ఎందుకండీ?
మ్యారేజ్ చేసుకుని ఏం చేయాలి చెప్పండి ఫస్ట్? ! వాట్ ద పర్పస్ వాంట్ టు డూ మ్యారేజ్!?
అంటే లైఫ్ లో ఒక సెటిల్ అయినాక మ్యారేజ్ కంపల్సరీ చేసుకోవాల కదండి ఎంతసేపు అని అట్లా సింగిల్గా అంటారు
సింగిల్ లైఫ్ సూసూపెట్ట నాకు ఒక బైక్ ఉండాలి ఆ నాకు ఒకటి కోరిక నెరవేరింది మంచిగా ఫోన్ కావాలని ఒకటి నేరెవేరిపోయింది ఒకటి ఒకటి ఉంది అది కూడా బైకు ఒక్క పెద్ద సీసి
మీకు రైడింగ్ అంటే చాలా ఇష్టమా అండి
త్రీ హండ్రెడ్కి ఎక్కువ సీసీలో ఉన్న బైక్ కావాలి అత చాలా కాస్ట్ ఎక్కు ఉంది అంత పెట్టడం కూడా కష్టమె బట్ అది ఒక్క సీసీ పెద్ద సీసీ బైక్
ఇప్పుడు మీ జరువుకుంటున్నా అన్న కదా చదువుకున్నాంక ఒక మంచి జాబ్ తెచ్చుకొని బైక్ కొనుకుంటారా
హూ జాబ్ కూడా దొరకుద్దోదొరకదో అంత సాలరీజాబ్ ఈవింగ్
ట్రై చేస్తే చౌత్ చౌతున్నారు కదా ట్రై చేస్తే వ సరే ట్రై చేయకా
కాంపిటీషన్ చాలా ఎక్కువ గదా బై టామ్
అందుకే మీరు మంచిగా ప్రిపేర్ గావాలండి వాళ్ళతో కాంపిటీషన్ కినాన్
చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళే రోడ్లు పట్ కొనిరుగుతున్నారు మీకు అది తెలియదు
హ
చాలా పెరన్ కాదు బట్ లక్ ఉంటా అది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయడానికి కూడా లక్కు కొంతమంది లక్
ఓకే లక్ బేస్ సిస్టమ్ కూడా ఉంది కాగాని ఓకేనండి మీ హాబీస్ ఏందండి
రీడింగ్ బుక్స్ దర్శిించ
ఏమైన్నా బుక్స్ చల్వారా అండి మధ్య
మాద్దర చాలా బుక్స్ ఉన్నాయి అవుతే ఆల్రెడీ చదివించ ఉడి చాలా ఉన్నాయి మకు బార మెకి మీకు మీ ఆఫీస్ ఏంటి చెప్పరా
నేను మూవీస్ చూడడం సాంగ్స్ వింటూ బయట ఆడు చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను అవి నా హాబీస్ ప్రస్తుతానికి మీరు ఏదైనా చదివిన బుక్ నాకు ఒకటి ప్రిఫర్ చేస్తారా
ఎ ఉంది మీరు ఏమన్నారో అది వినపడలేదు అందుకని మళ్ళ చేప్పార
మూవీస్ చూస్తాను సాంగ్స్ వింటాను నార్మల్గా కిడ్స్ త ఆడుకుంటూ ఉంటానండి, ప్రస్తుతానికి అవే నా హాబీస్ ఇంకేం పడు
కిట్స్ తో ఆడడం అంటే ఇలాంటివి ఇలాంటివి పె ఆడుతులు
చిన్నా పిల్లలు తెల్వదండీ కిడ్స్ చిన్న వ
మ్
బాళది
అదే ఇలాంటి ఎలాంటివి గేమ్స్ అవి
వాళ్ళని ఆడిపియడం బయట రన్నింగ్ అని, సైక్లింగ్ అని, వాళ బొమ్మలతో ఆడుకోవడం
చాక్లేెట్స్ ఇంగ్ మనియార
కొనిస్తానండి నేను కూడా వాారితో పాటు తిం తను చిన్న పిల్లల
అవునా చాక్లెట్స్ ఎక్కువ తినోదు తెలుసా మీకు
ఎందుకు అండి
కాఫ్ అలాంటివి కొన్ని చాక్లెట్స్ల అ అవి పు పురుగులు వస్తా ఉంటాయి అట్లా చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు
ఓకే అండి
మ్
సరే అండి మ